హలో హలో హలో వినబడుతుందండి హలో
ఆ వినిపిస్త్ వింపిస్తు వినిపిస్తు బానరా హలో బాగునా
ఆ బాగున్నాను మీ ఆ బాగున్నాన్ మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం బాగున్నమ్
ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అయిపోయిందా ఏం తిన్నారు
ఏముందండి ఇప్పుడు అంతా అంతా ఏం రాగిజావాలో అవి ఇవి తినమంటున్నారుగాలే మిల్లెల్ దోషలు అవి తీసుకోవాలి. ఓన్లీ ఇడ్లీ దోశల్లేవ్ కాదు అనేసి అంటున్నారు కదా పై ఎ కూడా ఫుడ్ కూడా బయిల్ చేయదు స్మ్ చేయాలి బాయిల్ చే అన్నీ విటమిన్స్ అవన్నీ పోతున్నాయి స్విమ్ చేయాలి అని చెప్తున్నారు కదా
ఆ అందుకుని ఏం చేశారు మరి
కొన్నిమో మొక్కదన కంకులు ఉంటే అవేమో స్ట్రీమ్ చేసాను రాగిజావ చేశాను ఇక పిల్లలు సరిగ్గా తినరు కదా అట్లా అని వాళ్ళ కొరకని కొంచెం ఇడ్లీ చేసాను అట్లా
నేను కూడా ఇడ్లీ చేసాను ఆ
ఏం చేయాలి వాళ్ళకి ఎన్ని చేసినా వాళ్ళు తినట్లేదు అంతా ఎండాకాలం కదా అసలు ఏ కాలమైన అట్లనే ఉందిలేదు వాళ్ళతోటీ
ఆ అలాని కదా ఎండాకాలం బాగా నీళ్లు తాగేస్తాం కదా కడుపు నిండిపోతుంది ఏం తాగాలనిపించది ఎండాకాలం అంతా వాటర్ వాటరే ఎక్కువ తాగేది మనం అయినా సరే తినాలి అందుక నేను ఈరోజు ఇడ్లీ పల్లీ చెట్ చట్నీ చేశాను పల్లీ చట్నీలో కొత్తిమీరే అ కరివేపాకు వేసి పల్లీలు పుట్నాలు అవన్నీ వేస్తే ఒక మీల్ అయితే ఒక మీల్ లోనే మనక అంతా కంప్లీట్ అయిపోద్ లాగా చూసుకున్నాను
అసలు సాల్ట్ సుగర్ క కూడా తినొద్దట అండి మొత్తం సాల్ట్ షుగరు కారం కూడా తగ్గించేయాలంట ఫుడ్స్లలలో మనకి
ఆ నెమ్మది అలవాటు చేసుకోవాలండి ఒకసారి మనకి ఎలా వస్తుంది కదా
అవునవును
ఇంకేంటీ పిల్లలకి లంచ్ ప్రీ పేర్ చేయాలలా సెలవుల
ఆ ఇప్పుడు హాలిడేసే అండి ఇప్పుడు హాలీడేస్ చిన్నది చేాం ఎట్లాగా స్కూల్ ఉన్నప్పుడు హడావిడి హడావిడి అవుతుంది కదా మనకి
అవును మళ్ళీ స్కూల్ స్కూల్ బాక్సులు పెట్టేటప్పుడు మళ్ళీ మనకి ఆలోచన వస్తుంది ఏమేం పెట్టాలి ఈ రోజు అని
అది పెద్ద టాస్క్ అండి ఈ టైం టేబుల్ వేసుకున్న అంటే రేపటి టిఫిన్ రేపటిది లంచ్ రేపు ఈవినింగ్ ఏం చేయాలి స్నాక్స్ ఏం చేయాలి పెద్ద టాస్కే రేపటి నురించి ఇళన్నీ రెడీ చేసుకుొని పెట్టుకోవాలి కదా కటింగ్ చేకునేే ఫ్రిజ్ లో పెట్ కులా చేయాలి
ఆ పెట్టుకున్నాం అండి పెట్టుకున్నాం ఇది ఎక్కువ ఆకుకూర్లు అలాగా పెట్టాలని అనుకుంటాను బాక్స్ లోని కానీ ఆకుకూర్లు పెట్టడానికి అసలు ఆ బాక్స్ మళ్ళీ వెనక్ అలాగే వస్తుంది ఆకుకూర్లు పెడితే బెండకాయ పెడితేనే ఫ్రై పెడితేనే అది అవుతుంది బ పొటాటో అవి
ఇప్పుడు ఆకులు తన్ననప్పుడు ఏం చేయాలంటే మనం పప్పుంట కదా పప్పులు ఆకుకూర వేసేసి చేసేసేయాలి తినేస్తారు ఇట్లా ఫుడ్ ఐటమ్స్ ఏ ఏదో విధంగా వాళ్ళకి తినేస్తారు అనమాట వాళ్ళు ఇప్పుడూ చ్చస్ మాముూలు కూడా తినురూ క్యారెట్లు ములక్కకాయలు ఈ కొన్ని కొన్ని తినరూ అనుకో అన్నీ వేసి మాములుగా చింత పులుసు లో ఉడికిచ్చి కొంచెం ఇట్లా టేస్ట్ అంటే వాటరల్ లో దిగుతది కదా కొది సము అట్లా చెయ్యాలి వాళ్ళకి ఏదో విద్ విధంగా వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతాయి కదా
అవును కదా ఆ అలాగే ప్రయత్నించాలి నేను కూడానే ఆ మొన్న ఇంటికిెళ్ళాను ఆ ఫ్రూట్స్ తెచ్చాన్ అదే మ్యాంగోస్ అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చాన్ అక్కడ బాగ్ చెట్కి కాసినయని మరి చెట్ కస్ ని దొరకాలంటే కష్ ఇష్టం కదా అన్నీ ఇదే ఏ ఏలో బాగా అది పండించేస్తున్నారు
అవును మన్ మందేసే పండిస్తున్నారు మొత్తం
ఆ అందుకని చెట్టికాయలు మోసుకొని వచ్చానండి ఆటోలేమో ఆది పెట్రోల్ రేట్ అని పెరిగిపోయిందని ఆటో వాడు ఎక్కువ చెప్తున్నాడు కొంచెం దూరమయినా సరే మోస్కొచ్చి చేతులు చేతులు బలమెక్కుడుందండి ఈతి ఈ తిండికి అసలు మునుపటి రోజ్లలో అస్ సులు అసలు చాలా బలంగా ఉండేవారం మ్మ్
అప్పటోళ్ళు అసలు వాళ్ళే ఒడ్లు దంచుకోవడం వాళ్ళే జొన్నం తంచుకోని తినడం కూడా వాళ్ళు ఏజ్ కూడా ఎంత అండి నైన్టీ ప్లస్ వచ్చేదా బతికే వాళ్ళు ఇప్పడోళ్ళు అసలు ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతనో కూడా అర్ధం కావట్లేదు సిక్స్ సిక్స్ సెవెంటీ కూడా గ్రేటె ఉన్నట్టుంది
కానీ ఎలాగో ఒకలాగా మరి మనం కూడా అలాగా ఆ రోజుల్లో తిన్నట్టు తింటే మనకు కూడా లాభమే అసలా ఎమికల్లో బలం లేదు నా ఆ పాలు కూడా మంచివండి అల్ తాగే పాలు అవన్నీ నెయ ఇవన్నీ మన్ కీ కీ మనం ఇందులోన ఉన్నాంలే ఎలాగైనా స వి ఆఖరికి
అవుంతే కలిసి అప్పుడు అంతా భూమి సారవంతంగా ఉండేదండి పంటలు బాగా పండేది గుడ్లలో కల్తీలు ఉండేది కాదు ఇప్పుడు అంతా ఇక పంటలు పండినట్లే ఎక్కువ మందు వేసి పండిస్తున్నారు అవి తిన్నా కూడా పెద్ద యూజ్ ఉండట్లేదు మనకి
ఏదో తినాలని తింటున్నాను నేనైతే దేవుడికి చెప్పేస్తే తినేస్తున్నానండి ఇంకా ఇందులో మంచి ఏమన్నా ఉంటే లోప పంపించు దేవుడ చెడ్డ ఏని ఉంటే బయటికి వచ్చేసేల ఏం చేస్తామండి మరి మన గర అంతకన్నా ఆప్షన్ లేదని అ అనిపిస్తుంది అందుకని
ఇప్పుడు ఏం చెయ్యాలంటే మనకి ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు పిల్లలు చాలా జంక్ ఫుడ్స్ అన్నారు కానీ మనకి కొంచెం మైండ్ టర్న్ చేయాలంటే మనమే ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసినం అనుకో వాళ్ళ ఇంట్లో తినడానికి బాగుంటది
అవును నేను కూడా ఏం ట్రై చేశాను మొన్న ఆ చేశానండి నేను నేను కూడా మొన్న చెక్కలు ట్రై చేశాను ఇంటి దగ్గర ఉన్నారు కదా హాలిడేస్ క తినాలి కదా
అవునవును
మళ్లీ నిన్న మార్కెట్ కెళ్ళి ఇది బాదములు. కిస్మిస్లు ఆ అలీ అవిస గింజలు ఇవన్నీ తెచ్చుకున్నాను అసలు అందురు కరిదు కూడా మాములె ల్గా లేదండి చెప్పను కదా ఇందాక అది ది దర పెరిగిపోయింది అన్ని పెనించేస్తాను ఏం చేస్తాను ఆ ఆటలకే అయ్యిందండి వెయ్యి రూపాయలు ఆ తెచ్చుకుని పెట్టు కున్నాము ఈ కిస్మిస్ లు కూడా డైరెక్ట్ గా తినకూడదండి బాదంలు కిస్మిస్ కూడా మనము నీటిలో నానబెట్టుకుంటే తొందరగా ఆ డైజేషన్ న్ అవుతుంది దాంట్లో నుంచి ఇంకా ప్రోటీన్ రిలీస్ అవుతది
అవునంట ఇప్పుడు మన టమాటా పొట్టు ఇవి కొన్ని కొన్ని తొందరగా డిజేషన్ కావు అట్ట మన ఫుడ్సలో
పొట్ట ఇప్పుడు డైజెస్ట్ కదదు నేను చూశాను ఉమ్ సో అలాగా చేసుకున్న తినను అండి నిన్న ఏదైనా ఇంట్లో పనిఐన బట్ నేనే వెళ్తున్నాను అండి అన్ని నేనే చేస్తున్నాను ఎందుకంటే మనకే తెలుస్తది కదా
అయితే ఇప్పుడు ఆ ఫుడ్ కూడా ఇప్పుడు వాళ్ళు పా లు తాగరనుకో ఈ విటమిన్స్ కో అందాలంటే ఈ పొడిలన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసి పోర్డర్ చేసి ఇడమో లెపోతే వాళ్లకు తగ్గట్టు గా బయట చిప్స్ అయ్యి ఇవి ఉంటా ఉంటారు ప్లేస్ లను అయ్యిఇయ్యి కనుక్కో గా కురు దాని బదులు మనం ఇంట్లోనే కొంచం పొటాటో జూప్స్ చేయడమ ఇ డిఫరెంట్ డిఫ ఇక ఏమన్నా మన ఇంట్లో ట్రై చేసా అనుకో ఇంక వాళ్ళు కూడా కొంచెం ఇంట్లోనే తిననికి ట్రై చేస్తారు బయట కొను పోవడం బయట తని రిజర్వే చూస్తుంటాయి కదా బయట
ఆ ప్రజర్ పెటసా ఉన్నాయి
చేయడం వల్ల దా వల్ల కూడా హల్త్ ఖరాబ్ అవుంది కాాత్కై
ఇంకా నేనే ఏం చేసాను ఏదో చెప్దాం అనుకున్నానండి ఆ అలాగే నానబెట్టి పెడుతున్నాను ఎంతని చేస్తామండి బల అంతా దేవుడి దగ్గర నుంచి రావాలి కాని నేను నానబెట్టి ఎంత తినిపచ్చి చేసినా సరే ఆ
ఈ ఇక కొంచెం బోన్ స్ట్రెంత్ రాగి దేవత కూడా ఇల్ండి రాగి దేవత అయితే కూడా బోన్ స్ట్రెంత్ ఉంటది
అవునా ఆ తెస్తాను ఇద రాగి పిండి కూడా తీసుకొస్తాను మీరు రాగులు కడిగి ఆర్బెట్ ప్పు మిలి విచ్చార
లేదండి అంత ఓపిక అంట రెడీమేడ్ మా ను్ ప్యాకెట్ తీసుకుంటాను
అక్క తీసుకుంటారు ఎందుకంటే బాగా ఉపయోగపడుతుందండి మజ తొందర తొందరగా నేను కూడా నేను కూడా వచ్చేయాలి కదా బయటికి
అవును ఇప్పుడు బెల్లంతో కూడా ఫుడ్ బాగుంటదండి బెల్లంతో చేసుకుట్టినా వాళ్ళకి కొంచెం అంటే బెల్లం అంటే బెల్ం అంటే బెల్లం రైస్ లో వయచ్చు లేకపోతే కొబ్బరితో కలిపి బెల్లం లడ్డూలు చేయచ్చు లేకపోతే పల్లీలు కలిపి పల్లీలు లడ్డూలు అలా చేస్తే కూడా వాళ్ళకి బ్లెడ్ బాగు వస్ ఇన్న వస్తం అదిగనా
అవునండి ఐరన్ లేకపోతే అంట అలసట వచ్చేసి నిద్రలోకి వెళ్ళిపోతామంట నాకు అలాగే అనిపిస్తుంది తెలుసా పొద్దున్న అలాగే అయింది మరి ఇప్పుడు తింటున్నాను ఇలాగా ఆ ఏం చేస్తానంటే నిమ్మకాయలు తెచ్చు పుదీనా తెచ్చుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఐరన్ కూడా ఆకులతో పాటు సిట్రిక్ ఉండాలంట రెండు కలిపి తాగితే కలిపి ఉంటేనే మనకి ఐరన్ పడతుదంట మళ్ళీ ఇప్పుడు ఆ కూళ్ళ ఆ కూర్లు ఒకే తినేసే అందులో మనకి పులిప ఏం లేదంటే బా మన శరీరము దాన్ని తీసుకోదంట గ్రహించదంట అందుకుని ఏం చేసాను నిన్న నిమ్మకాయలుని పుదీనా అబ్బా నిన్న మార్కెట్కే అయ్యిందండి నిన్న
ఓకే ఆ
వచ్చాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తాను ఏ ో బయటకు వచ్చేసాను వెక్కరీ చేసాను
నేను కూడా ఇక వాళ్ళ కోసమే ఇక వాళ్ళకి నచ్చిన అంద ఒక ఫుడ్ ని మనం రెండు మూడు వెరైటీస్ ట్రై చేయొచ్చు కదా మీీరు ఇందాక అన్నారు మెంటక కూడా పెట్టాను బాక్సులు అట్లున్నారు ఉట్టి ఫ్రై చేసి తిండు నాలుగు పల్లీలు ఎస్ తిన్్రి చేస్త తిండు సురకాయ కూ ఉంది అది తిన్ ఉట్టికి చేస్తే వాళ్ళు తిినరు కొన్ని పాలేస్ చేసిననుకో సొరకాయ ముక్కలు మెత్తగా ఉంటాయి అట్లా సో పాలిష్ చేయడము ఇట్లా ఏదో ఒక కూరగాయలను కూడా వెరైటీ వెరైటీ చేస్త తింటున్నారు
అవునండి అట్లాగే జరుగుతుంది ఆ అదే అండి నేను ఇంకా ఏం చేసానో ఇంకా చెప్దామని అనుకుంటున్నాను ఇంకా అయి్యిందండి నేను మళ్ళీ చేస్తాను నేను బయటకు వచ్చాను కదా బయకుచ్చన్ కద సరే అయితే నేను ఇప్పుడే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు నాకు మళ్ీ ఖాీ ఉంటే మళ్ళీ చేస్తానండి మళ్ళీ మాట్లాడదావా ఇంకోదాని సరే అండి ఒక నిమిషం ఆగండి ఆ సరే అండి అయితే ఉంటంది